ఒస్తుందా
హలో
హలో ఎలా ఉన్నావ్ రా
నువెళా ఉన్నావ్
బాగున్నారా రే ఈ వారంలో హోలీ పండగొస్తుంది కదా నువ్వు రెడీగా ఉన్నావా
అవ్ను కదా నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నాకు ప అంటేనే చాలా ఇష్టం
నాకు అంతె రా ఈ సంవత్సరం నీ ప్లాన్స్ ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావ్
కొత్తగా ఏం లేదు మా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళతో సైబ్ నైబర్స్ అందరితో కల్సి కలర్స్ ఆడుకుంటాను మరి నీ సంగతేంటి
నేను ఈసారి మా సొంటూరు వెళ్తున్నారా ప్రతి సమస్రమ్ హోలీ కి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అక్కడ్కే వస్తారు
చాలా బాగుందిరా అందర్తో కల్సి పండుగ జరుప్కుంటే ఆ కిక్కే వేరు
అవున్రా మా నానమ్మ హోలీ రోజు చాలా టేస్టీగా ఉండే గుజీ అనే స్వీట్ చేస్తుంది మా ఇంట్లో మీ ఇంట్లో ఏం స్పెషల్రా
ఆహ్ మా ఇంట్లో అమ్మ బొబ్బట్లు ఇంకా పాయసం చేస్తుంది. ఆ స్వీట్స్ కోసమే నేను ఏడాది పొడుగున వెట్ చేస్తున్నా
అబ్బా వింటుంటేనే నోరుర్తుంది. సరేగాని ఈసారి ఎలాంటి రంగులు వాడుతున్నావు?
కేవలం ఆర్గానిక్ మరియు సహజ సిద్ధమైన రంగులు మాత్రమే వాడుతున్నాం రా కెమికల్స్ రంగులు వాడితే స్కిన్ పాడవుతుంది కళ్ళకు కూడా మంచిది కాదు
చాలా మంచి అలవాట్రా అయినా సంవత్సరానికి ఎవరో నా మొహన కి పర్మినెంట్ కలర్ పూసారు అది వదల్డానికి మూడ్రోజులు పట్టింది
ఆ బాధ వర్ణాతీతం అందుకే మన స-సహజమైన గులాల్ పొడులు అయితే అందరికి సేఫ్ చిన్న పిల్లలు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు.
అవునా మీరు వాటర్ బెలూన్లు వాటర్ గన్స్ కూడా వాడుతున్నారా?
చిన్నప్పుడు బాగా ఆడం కానీ ఇప్పుడు మేం నీళ్ళని వృధా చేయడం లేదుర కేవలం పొడి రంగులు తో డ్రై హోలి ఆడుకుంటున్నాం.
కరెక్టరా ఈ రోజుల్లో నీటి కొరతో చాలా పెద్ద సమస్య. పండుగల పేరుతో నీటిని వృధా చేయకపోవడమే మంచిది మీ దగ్గర సెలబ్రిటీలు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి
సాధారణంగా ఉదయం తొమ్మిది గంటలకె మొదలైతుంది మధ్యాహ్నం వరకు మ లు డ్యాన్సులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం ఇదే పని పెద్ద సౌండ్ సిస్టమ్ గూడా పెడతారు రంగుల మధ్యలో డ్యాన్స్ వేస్తుంటే చ్చేమ్మా దానే వేరు
నిజనే కానీ హోలీ అయిపోయాక ఆ రంగులు కడుక్కోవడానికి చాలా కష్టమైన పనిరా ఎంత రుద్దిన ఆ కలరే వదలు అసలు
దానికి ఒక చిన్న టిప్ చెప్తా చెప్పనా రంగులు ఆడుకోడాని ను వెళ్ళే ముందు ఒంటికి జుట్టుకి కాస్త కొబ్బర్ నూన్ రాసుకో అప్పుడు రం రంగులు వెంటనే వదిలిపోతాయి
అరే మంచి ఐడియా చెప్పావురా ఈసారి ఖచ్చితంగా అలాగే చేస్తాను అన్నట్టు హోలీకి ముందు రోజు రాత్రి మీ ఏరియాలో కామదహనం చేస్తారా
అ చేస్తారు ఊరి జనాలందరూ ఒకే చోట చేరి మంటలు వేసి పూజలు జేస్తారు కానీ అసలు హోలీ పండుగ వెనక ఉన్న అసలైన చరిత్ర ఏంటో నీకు పూర్తిగా ఏమైనా తెలుసా
తెలుసురా ముఖ్యంగా ప్రహ్లాదుడు కిరణ్య కాసిపుడు మరియు హోలికా కదే దీనికి ప్రత్యేక కారణం హిరణ్యక హిరణ్య కిరణ్యాక శికుడు అనే రాక్షసు రాజు కొడుకైన ప్రహ్లాదుని విష్ణు భక్తుడు అయినందుకు చంపాలనుకుంటాడు
అవును అందుకోసం అతను తన చెల్లెలు హోలి హోలిక సహాయం తీసుకుంటాడు గదా
కరెక్టే హోలికాకి ఒక వరం ఉంటుంది ఆమెను మంటలు ఏమీ చెయ్యలేవు అందుకే ప్రహ్లాదుని ఒంటిలో కూచ్చోబెట్టుకొని ఆమె మంటలో కూచ్చుంటుంది కానీ ప్రహ్లాదుడి విష్ణు భక్తి వల్ల హోలిక మం టలో కాలి బూడిదవుతాడు ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా బయటపడతాడు
అందుకే హోలిక పేరు మీదగానే ఈ పండుగ హోలీ అని పేరు వచ్చింది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఆ రోజు రాత్రి కామ దహనం జెస్తారా
నిజమేరా కేవలం ఆ కథ కాదు రాధాకృష్ణుల ప్రేమకు గుర్తుగా కూడా హోలీ జరుపుకుంటారు తెలుసా ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో మధురా బృందావనంలో హోలీ చాలా ఫేమస్ చిన్నప్పుడు కృష్ణుడు నల్లగా ఉండేవాడు కదా రాధ ఇమె చాలా తెల్లగా ఉండేది దాంతో కృష్ణుడు తన రంగు గురించి బాధపడితే యశోదమ్మ నువ్వు వెళ్ళి రాధాముఖానికి నీకు నచ్చని రంగు పూసై అని చెప్తుంది అలా రంగులు చల్లడం మొదలైంది
ఎంత మంచి కథో అందుకే హోలీ అంటే ప్రేమానురాగాలకు ప్రతీక అని కూడా అంటారు
అవునురా ఇంకొక కథ ప్రకారం శివుడు తన తపస్సు భంగం చేసినందుకు కాలదేవున్ని తన మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు ఆ తర్వాత మనుముదుుడి భార్య సతీదేవి ప్రార్థించడంతో శివుడు పరిగణిస్తాడు ఆ రోజు కూడా హోలీ రోజు అన్ని నమ్ముతారు
ఒక హోలీ పండుగ వెనుక అన్ని రకాల కథలు చరిత్రలు ఉన్నాయి అనమాట రంగులు పూసాక అందరు ఒకేలా కనిపిస్తారు కదా అక్కడ కుల, మతాలు ధనిక, పేద భేదాలు ఉండవు మన పెదవాళ్లు ప్రతి పండుగ వెనుక ఒక మంచి సామాజిక సందేశాన్ని ఉంచుతారు
ఒరేయ్ ఊరి నుంచి ఎపుడు ఒచ్చావ్ రా పోలీస్ సర్పరేషన్స్ ఎలా అయ్యాయి
ఏం లేరా నిన్న రాత్రే ఒచ్చాను ఊర్లో హోలీ చాలా అద్భుతంగా జరిగింది మరి నీ హోలీ ఎలా ఉంది
ఇక్కడ కూడా చాలా బావుంది రా కానీ నువ్వు వెళ్ళిపోయాక నేను ఇంటర్నెట్ లో హోలీ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చదివాను భారతదేశంలో వేరే ప్రాంతాలలో హోలీని ఎంత విభిన్నంగా జరుపుకుంటారో తెలుసా ఉత్తరప్రదేశ్ లోనే బార్శన అనే ఊర్ లో లక్నార్ హోలీ ఆడతారు అక్కడ మహిళలు, పురుషులు కర్రలతో సరదాగా కొడతారు పురుషులు తమను తాము కాపాడుకోవాలి
అవునా వినడానికి చాలా కొత్తగా ఉంది మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంటది
పశ్చిమ బెంగాల్లో దీనిని డోల్ జోత్ర లేదా వసంతోత్సవం అని పిలుస్తారు అక్కడ శాంతిని కేేతన్లో సంప్రదాయ నృత్యాలు పాటలతో చాలా ప్రశాంతంగా జరుపుకుంటారు అలాగే బొంబాయిలో దీన్ని కోలా మహెల్లా అంటారు అక్కడ సిక్కులు తమ యుద్ధ నైపుణ్యాన్ని మార్షల్ ఆర్ట్ ని ప్రదర్శిస్తారు
అబ్బా ఒకే పండుగ కానీ దేశంలో ఎన్ని రకాల సంస్కృతులు నిజానికి ఆ హోలీ పండుగ వెనుక కేవలం పురాణాలు మాత్రమే కాదు సైన్స్ కూడా ఉందని నీకు తెల్సా
సైన్సా రంగులు చల్లుకోవడంలో సైన్స్ ఏముందిరా
ఉందిరా బాబు హోలీ పండుగ వచ్చేది వసంత కాలంలో శీ తకాలం ముూసి వేసవికాలం ప్రారంభమయ్యే సమయం కదా ఈ వా తావరణ మార్పుల వల్ల మన శరీరం లో బద్ద కం అలాగే పెరిగి జ్వరాలు, జలుబులు వచ్చే అవకాశం ఎ క్కువగా ఉంటుంది మనం హోలీకి ముందు రోజు రాత్రి చేసే కామ దహనం వల్ల చుట్టుపక్కల ఉండే గాలి వేడెక్కి హానికరమైన బాక్టీరియా చనిపోతుంది ఆ మంటలు వేడి వల్ల మనుపటి శీతకాలం బద్దకం పోతుంది
అరే అవును కదా మరి రంగులు పూసుకోవడం వెనుక ఉన్న సీజన్ ఏంటి
పూర్వకాలంలో రంగులు వేప మోదుగం పువ్వులు, పసుపు, చందనం వంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేసుకోవాలి ఆ రంగులను ఒంటికి పూసుకోవడం వల్ల చర్మ వ్యాధులు రాకుండా ఉండేవట కానీ కాలక్రమన మనం ఆ నాచురల్ కలర్స్ ని వ వదిలేసి కెమికల్స్ వాడుతున్నాం
కరెక్ట్ గా చెప్పావ్ రా సరేగాని ఇందకల్ నువ్వు చెప్పినట్టు మీ అమ్మ చేసిన బొప్పట్లు పాయసం నా కోసం దాచావా లేదా మొత్తం నువ్వే తినేసావా
నీ కోసం దాచకుండా ఎలా ఉంటాన్ రా అమ్మ నీకోసం ప్రత్యేకంగా ఒక బాక్స్ లో పెట్ ట్టించింది దా ఇంటికి
అబ్బా బొబ్బట్లు చాలా అద్భుతంగా ఉంటాయిరా మీ అమ్మ చేతి వంట తింటుంటే హోలీ పండగకు డబ్బుల్ ధమాకాల అనిపిస్తుంది ఈసారి మీ ఊర్లో కొత్తగా ఏం చేస్తారు పండక్కి
ఈ ఊర్లో ఈసారి మా ఊర్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక కమ్యూనిటీ హోలి ఏర్పాటు చేశారు ఊరి మధ్యలో ఉన్న పెద్ద మైదానంలో అందరూ ఒకే చోట కి వచ్చారు అక్కడ కేవలం ముత్యాల ముగ్గులు రంగులు సహజమైన పూల రంగులు మా త్రమే ఉంచారు దీని వల్ల రోడ్లు పాడవలేదు ఎవరి ఇళ్ళ గోడలకి రంగులు అంటలేదు
చా చాలా గ్రేట్ ఐడియారా ఎందుకంటే చాలా మంది హోలీ రోజే వేరే వాళ్ళ ఇల్లు గోడలపై రంగులు చల్లేసి గొడవలు పడుతుంటారు
అవున్రా అంతేకాదు ఈ మధ్య కాలంలో హోలీ రోజున వీది కుక్కల మీద రంగులు చల్లడం చాలా మందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈసారి మా ఊర్లో అంత జంతువులపై రంగులు వేస్తే జరిమానా విధిస్ స్టామనే రూల్ పెట్టారు ఆమూగజీ జీవులకి రంగుల్లో ఉండే కెమికల్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది పైగా వాటి చర్మాన్ని అవే నా నాకడం వల్ల కెమికల్స్ మింగి చనిపోయే ప్రమాదం కూడా ఉంటది
నిజమే రా చాలా మంచి రూల్ రా అయితే నాకు ఇంకొక డౌట్ వచ్చింది విదేశాల్లో ఉండ మన వాళ్ళు హోలీని ఎలా జరుపుకుంటారు మీకేమైనా తెలుసా
విదేశాల్లో అంటే ముఖ్యంగా అమెరికా లండన్ వంటి దేశాల్లో మన భారతీయులు ఎక్కువగా ఉండే చోట్ల ఫెస్టివల్ ఆఫ్ కల్చర్ పేరుతో పెద్ద పెద్ద ఈవెంట్సు ఆర్గనైజ్ చేస్తారు అక్కడ ఓపెన్ పార్కులు వేల బాలీవుడ్ టాలీవుడ్ బార్ వెళ్ళి డ్యాన్స్లు వేసుకు ఏసుకుంటూ హోలీ ఆడుకుంటారు ఇ ఇదే దాని వెనక ఉన్న సరే రా అయితే
ఆ సరేరా